విందా
ఆ వినపడుతుంది
ఏం చేస్తున్నారు
తిన్నారా
తిన్నమండి అమ్మో మేంటిది మా ఇం ఆ మాకు ఈ రోజు చెనక్కాయలు తె చ్చిరండి మా నాన్నగారు అయితే అవి ఉడకబెట్టింది మా అమ్మ ఉప్పేసి మస్తు ఉన్నాయండి అసలు ఎన్ని తిన్నా కరిగిపోతానే నోట్లో అహ్,
వేరు శెనిక్కాయలా మంచి శెని క్కాయలా
తేనకాయలు వేరు శెకనకాయలు నాకు తెలువదండి తేనకాయలు అనేది ఒక్కటే రకం తెలుసు నాకు
అంటే అవి మనం పొట్టుతోని దీత్తే రెండు కాయలు వెళ్లేటి యో ఒక్కొ గింజి ఉండేడిదేన.
గింజలు ఉన్నయి రెండు ఉన్నాయి ఒకొక్కసారి మూడు కూడా ఉన్నాయిలేండి
ఆ అదే వేరు శెనగలు
ఓ మాకు అది తెలివాలండి మీలో మీరు ఇప్పుడు చెప్పారుగా తెలుసుకున్నానండి
మా అమ్మ వాళ్ళు బాగా పండిస్తారు అవి
నాకు తెలియదు కానీ త అచ్చ ఇరవై రూపాయ ముప్పై రూపాయలు పెట్టి కొ తిన్నా ఎ ఎ సారా అండి
ఏం లేదు మనం పల్లికి వరకాయలు పల్లి గింజలు ఉంటాయి కదా విత్తనం గింజలు
అవునా
కోన్ వచ్చి హలో
ఆ చెప్పండి చెప్పండి
కొని వచ్చి భూమిలో వేస్తారు ఒక్కొక్క గింజే ఒక్కొక్క గింజ ఒక సార్ లాగా చేస్తారు ఒక లైన్ ఎంబటి
ఇప్పుడు మన దగ్గర పల్లీలో మనం పెట్టొచ్చా అండి చెట్లు
ఆ పెట్టుకోవచ్చు ఉడకబెట్టినే కాదు పచ్చి వాటితోని పెట్టాలి
మరి మా దగ్గరకిీళ్ళదా అంక ఉడకబట్టినేవి ఉన్నాయి మరి అవి పెడదాం అనుకున్నా
అవి పెట్టరాదండీ రాదండి బర
హ్మ్మ్ అవునా అండి ఆ సరే అండి లైన్ గా పెట్టాలా అయితే
ఆ లైన్గా పెడితే అవి చెట్లు మోలుస్తాయి ఒక్కొక్క గింజాకు ఫుల్ కాయలు వస్తాయండి ఆ అన్ని రావండి కాపతే ఒక్క గుప్పడు త రండు చేతలలా వట్టే అన్న
అవునా అయితే నేను ఏమో బస్తా అనుకున్నాను అంటే మా ఇంట్లో చెట్లు పెట్టే అంత లేదు కానీ పొలం కొనుక్కోవాలండి ఎంతతుందండి ఇప్పుడు పొలం రేటు
పొలం రేటా ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ లాక్స్ ముప్పై లక్షలకు ఉండాలి ము
వామ్మో కట్నం ఇచ్చే ఇలా కొడతారంండి మా ఇంట్లో అట్లా అడిగితే వద్దులేం నేను ఇప్పుడు పోలం వద్దు నేను పల్లీలు పెట్టన వద్దు
ప్రస్తుతానికి అయితే హ్ ఎకరానికి ఇరవై రెండు లక్షలు ఉందండి. ఇగ ముందు ముందు రావడంలో ముప్పై అయితది అని చెప్ప
అవునా అండి. మీరు ముందే కొనుక్కొని పెట్టుకోండి మరి. ముందు ముందు రేట్లు ఎక్కువ అవుతాయి. మళ్ళీ మీ పిల్లలకి మీ మనవరాళ్ళకి, మన వాళ్ళకి అందరికీ ఉంచండి మరి.
ఆ ఉంచుతాం అండి. మేం కొను క్కున్నాం మొన్నే కొనుక్కున్నాం. మొన్ననే కొనుక్కున్నామండి పదకొండు లక్షలు పె
అవునా అండి మాకు కొంచెం ఇస్తారా అండి. పదకొండు లక్షల షేర్లా ఇద్దరికి చేర్సాగం.
అసలు మీరు పెట్టండి అల్ల సగ భాగం ఇస్తాంమండి.
అబ్బా ఈ పదకొండు లక్షలల్లా ఐదు లక్షలు ఇమ్మంటే ఇస్తాగానీ మరి పదకొండు లక్షలు మా దగ్గర లేవండి. మేము అంత ఉన్నోళ్ళం కాదండి.
వద్దులేండి అల్లా హ్మ్. నేను ఇంతకు ముందే పాలు తీసుకున్నాం అండి. మా ఆయన పొత్తుల, నా పొత్తుల కొన్నాము.
అవునా మీకే ఇద్దరు షేరుందా. అయ్యో నేను వద్దులేయండి పానకంలో పుడకా
వద్దులేండి ఇగా మీరు మంచి ల్యాండ్ కొనుకోండి.
ఆ కొనుకు ఆ ఉండే ఆ అసలు మేము ఉన్నయే అమ్ము కుందాం అనుకుంటున్నాం మళ్ళా మీరు కొనండి అంటారు. అంత మేము లేం లేండి ఇప్పుడు.
ఏం పర్లేదండి ఇప్పుడు చాలా రకాలుగా వస్తున్నాయి.
అవునా.
ఇంటి స్థలాలకే ఎక్కువ డిమాండ్ ఉంది అం
అవు కానీ అయితే మేము బంగారం కూడా అమ్ముకుంటున్నాము అండి. ఇరవై ఇరవై రెండు రెండు లక్షలు అంట కదా అండి అమ్ముతే. బంగారం అమ్మితే రెండు లక్షలు లక్ష యాభై వేలు అంటా కదండి. లక్షా యా బ్భై వేలు.
కింద వడతరు.
అయ్యో అన్ అవును మీ పిల్లలు మస్త్ అల్లరి చేత్తా ఉన్నరు కదాండి అంతే మీరు. మీరు చిన్నప్పుడు ఇట్ల మీరు మీరు మీరు చిన్నప్పుడు ఇట్లనే అల్లరి చేశింరు కదా. మీరు చిన్నప్పుడు ఇట్లనే అల్లరి చేసింరు అనుకుంటా అండి.
ఓ ఫుల్లుగా. మా డాడీ ఎలా చేసేది తెలుసా మమ్మల్ని ఒక బండి అని నా భుజాలపై చేయి పెట్టి బండి పోదాంపా బండి పోదాంపా ఆడి
మీరు కూడా ఆడిపియండి మరి అట్లా పాపం చిన్న పిల్లలు కదండి.
ఇప్పుడు ఫోన్లే ఉన్నాయి కదండి ఈ ఫోన్ లో చూస్తున్నారు ఆ అవును అండి చాలా వరుకు ఆడిపిస్తూనే ఉంటానండి.
అవునా మంచిదే లేండి ఆడిపిస్తేనే మంచిది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
అవునండి చేయాలి అలానే చేయాలిక.
ఉమ్
పిల్లలుకి రోజు యోగా చేరిప్ చేపియాలండి హలో
యోగ యోగా తెలివదండి ఎట్లా చేయాలి యోగ యోగా ఎట్లా చేస్తారండి.
అండి ఎన్ని ఇయలు వారండి మీరు
మేము టెన్త్ ఫెయిల్ అండి హ్హ్
ఫీల్ అయితే నను ఏడే ఫీర్ అండి
అయినా మీకు తెలుసా అండి. మీరు ఎంత గొప్ప వాళ్ళ తెలుసా అండి. హుహు మీరి ఇప్పుడు అర్థమైందా మీకు మీకే. అసలు వావు నె చూ గుర్తొస్తుంటేనే ఆనందం అవుతుంది ఇట్లాంటి
థాంక్స్ అండి
మీ ఇంట్లో ఎంత అల్ల హ్హ్హ్ మీ ఇంట్లో ఎంత అల్లరి అల్లారి అల్లారి ఉంది. అసలు ఎంత మంచిగా ఉంటది కదా అండి. ఆడపిల్లలు మా ఇంట్లో అయితే నేను కదా అనా చిన్నప్పటి నుంచి నాకు ఫోన్ టీవీ నా ప్రపంచం ల్యాప్టాప్ అంత తినండి నా ప్రపంచం ముగ్గురే మామ్ ఉన్నర్లే గానీ అది స్కూల్ వరకె ఆయన అప్పట్లో మాకు ఫోన్లు ఉండకపోయేది అన్నమాట. చిన్నప్పుడు ఇప్పుడు అంటే ఫోన్లు ఉన్నాయి గాని. చిన్నప్పుడు ఆయిబాయిలండి అప్పుడుకి మాకు ఏం తెలియదు. ఇంకా మా ఇ ఇల నుంచి గ ఆడుకోవడానికి కూడా బయటికి పంపారన్నమాట ఇంట్లో కొంచెం చ్ పద్ధతులు ఎక్కువ.
పోయేదా
పో రావండి పోవండి టీవీలోనే సినిమాలు అయ్యియి పెట్టి పెతుండే అంటే పా బొమ్మలు అవి ఇవి లిటిల్ కృష్ణ పెడతారు మా ఇంట్ల. చూద్దాం చిన్నప్పటి నుంచి
అవునవును
లిటిల్ కృష్ణ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదే పెడుతుండే చిన్నప్పటి నుంచి తి
మేము కూడా బాగా చూస్తామండి. ఫస్ట్ మేము హైడి చూసేదండి హైడి తెలుసా హైడి హైడి చిరు చిరు నవ్వుల పాప హో
అయ్యో పాటలు పాడు నాకు చెవుల కెళ్ళి రక్తం వచ్చగాల
ఒ వచ్చిందా
రాలే ఇంకా కాని వస్తే నాకు భయం అయితాంది
చాలా ఇష్టం అండి హఐడి అంటే
అవును మీరు పాడుతుంటేనే అర్థమవుతుంది లేండి
లిటిల్ కృష్ణ చూసేది హైడి చూసేది మళ్ళీ జాకీ జాన్ అంటారుగా అది చూసేది అవునండి నేను ఈరోజు సాంబార్ చేద్దామని ములక్కాయలు సోర కాయలు ఇవన్నీ తెప్పించుకున్నానండి సాంబార్ మార్గాని ఇంకా కాపోతే చెయ్య బుద్ధి కాలేదు మళ్లీ చ్చండి నాకు పోతారు అంతంది
అవునా అవునా అండి
ఆ ఏంటండి చేయిలేదండి ఇంట్రెస్ట్ పోయింది తెప్పించకున్నా నన్న చూడంగానే అమ్మో ఈ కొయ్యల
ఆ
ఇ పోయ్యాలి చెయ్యాలి ఇదంతా నా వల్ల కాదని
అందుకే పది రూపాయలు పెట్టి కొనుక్కోచ్చుకోండి సాంబార్ మాకు దొరుకు దొరుకుతది అన్నమాట ఇక్కడ మీరు కూడా కొనుక్కోండి పది రూపాయ కొంచం పోతారు ఏం కాదండి పక్కన ఎవరు అమ్మ రా సాంబార్ లు కూరలు నేను పెద్ద షాప్ పెడతాండి మీ ఊ కోచ్చి మరి క్యాంటీన్ లాగా
ఫుల్ అమ్ముడుపోతాయి
మీరు రోజు పది రూపాయలు సాంబార్ కొంటారా మరి ఆ మీరు ఒక రోజు సాంబార్ కొనుక్కోండి నా దగ్గర
నేను రోజు వాకింగ్ చేస్తున్నానండి
అవునా ఎందుకండి బక్కగా కావడానిక లేకపోతే ఎక్ససైజ్ కోసమా
ఫిజికల్ అక్టివిటీస్క్ యాక్టివిస్ ఉండాలి కదండీ
అయ్యో అవునా అండి మీకు మంచి నే న నత్తి కూడా వత్తాంది కదండి
అవునండి కొంచెం కొంచెం వస్తుంది ఈ మధ్యలోనే
అవునండి ఏం కదలేండి మంచిదే మన మార్పు మ అంటే ఏమంటారు మరొక మంచిదే అంటారు కదండి
మటన్ మానేస్తేఅది కూడా సెట్ అయితే దండి
రాండి అండి మీరు
మటన్ ఈ మధ్యలో తినలేదు కానీ పోయి వారం అవుతుందండి తిని
ఆ అయితే ఎక్కువ తినకండి
తినను తినకుండా ఉండాలిగ
మీ పిల్లలకు వెట్టండి బలం అంటక క బొక్కలకి అటు ఇటు
ఆ పెడుతున్నానండి త కాయ పు సూపు బొక్కల సూపు అన్నీ చేసి పెడుతున్నా గానీ అమ్మో ఐ వండ లేకపోతున్నానండి నాకు గ్యాస్ కడ నిలబడి నిలబడి నడు నొప్పి బాగా ఒస్
అయితే కింద కూర్సొని చేయండి ఎవరు అ తిన్నారండి నీలవాడి చే మలే
కింద కూచ్చట మా పిల్లది మొత్త త్తం నేను టమాటా కోస్తే ఆ టమాటా నాలుగు నాలుగు ఒక్కలు చేస్తారండి
స్ ఆవ్ మీకు కావాల్సింది కూడా అదే కదండి నాలుగొక్కలే కదా
కాదండి ఉల్లిగడ్డ పోయి బెడ్డి కిందుంటదండి మిర్చి బొయి ఫ్రిడ్జ్ కింద ఉంటదండి
మా ఇంట్లో అట్ల ఎవ్వరు లేరండి మా ఇంట్లో ఎప్పుడు ఒస్తద ఆ సందడి మొత్తం నా పెళ్ళయితేనే కావచ్చు
వస్తుదండి మీరు పెళ్లి చేసుకోండి వస్తది
చేసుకుంటాండి ఖచ్చితంగా చేస్ కుంట ఇప్పుడు పెళ్లి పిల్లల కోసం
చేసుకొని ఫటాఫటా ఓ ఫోర్ మెంబర్స్ ని గనేసెయండి ఫటాఫట ఫోర్ మెంబర్స్ని గనేసేయండి
అ వద్దండి ట మా ఇంట్లో నన్ను వేంచుకోడానికి మా ఇంట్ల ఆస్ స్థి లేదు వాళ్ళకి నేనేం పెడతా ఫూ పెదయ్నంక ఆ వద్దులేండి నాకు హస్బెండ్ మీద డిపెండ్ కావాలని లేదు కల్ సాలెండి మీరు ఒక్కదాన్నే కదా వాళ్ళు కూడా ఒక ఇద్దరు చాలు
మళ్ళీ ఒకలే ఏంటిదండండి ఒక్క నిమిషం అండి
ఆ చెప్పండి ఆ చెప్పండి చెప్ అని
ఆ ఏం కర్రీ చేశారు ఈ రోజు మీరు
మాది టమాట ప చడండి మళ్ళ యేతనండి మీరు ఎట్లా చేశారో నాకు కూడా తెల్వదు నే గనుక్కొని మరి చెప్తానండి
చెప్పండి తప్పకుండా చెప్పండి హలో మీరు మొక్కలు